హలో ఆ ఏం చేస్తార్రు
ఏం లేదు రా ఇగో కరెంట్ ఇప్పుడే పొయ్యోచ్చింది
చెప్పండి అవునా
ఏం సౌండ్ అది
ఏం సౌండ్ ఏం సౌండ్ లేదు
ఆ గర్ర గర్ర సౌండ్ వత్తాంది ఏమంటరు ఇప్పుడే కరెంట్ పోయి ఒచ్చింది ఇగ కూలర్ ఆన్ చేశి చిన్నోడ్ పడుకోబెట్టిన
ఉం నేనిప్పుడే బట్టలు తీష్ణ ఆ
నల్లేశిండా మీ సైడ్
ఏమో ఆయన ఎప్పుడేత్తడో తెలువదు ఎప్పుడు బా చెత్తడో తెలువదు ఆయనిష్టం
నేను కుడా నల్లేత్తే నీళ్లు వస్తే బట్టలు మిషన్ లేద్దామని సూత్తాన
అవునా
మల్లిప్పుడు అటు ఇటు కాకుండ బట్టలు మిషిన్లెత్తే నీళ్లున్నయి లేకుండ పోతిగ అన్నొచ్చి తిడ్తడు
కాదు బాయిది కాబట్టి ఓ ఎప్పుటియప్పుడు పొద్దున్ నాలుగు సార్లైన సానాలు చెత్తం వాళ్ళు వీళ్ళు ఉన్నరుకద మాకిబ్బందనిపించింది
మాకు బావి లేక ఇబ్బందైతుంది మా అత్తమ్మ తోవిస్తా అన్నది మరి బావి
ఆ
మాకింక రెండు మూడు ఓడలు తొవ్వితే బావే అంటరా
ఏ తొవ్విచ్కోవాలే ఒక పదివేలు పోతే పోయిన బాయి తీ తే కాకుండ ఏదన్న ఫంక్షన్ చేస్కున్నా ఇబ్బందుంటది ఎండాకాలం ఇబ్బందస్సలే సా ఎండాకాలం ఏంటంటే బాగా ఉడ్క పోస్తా ఉంటది చమ్టోస్తది కాబ ట్టి స్నానం చేస్తా ఉంటాం బట్టలు చాలా ఐతయి
అదే అదే మా అత్తమ్మా చె ప్పింది బావి తోడిస్తా అని చెప్పింది
ఈ ఎండాకాలమే వానాకాలం అంటే వర్షం పడుతుంటే తీయరా
ఆ ఆ ఆ ఇగ వర్షం చళికాలం తీపి త్తదేమోర ఇగ మా అత్తమ్మ జూన్ జాన్వరి ఫిబ్రవరిల తీపిత్తదనుకుంటా మళ్లీ
ఏం కాదు ఈగ వర్షాలు పడేటప్పుడు కూడా ఎండాకాలం
అవ్నుగా అమ్మా ఇప్పుడయితే ఇప్పుడు దీపీయ్యదులే మళ్ళీ జాన్వరి, ఫిబ్రవరిల తీపిస్తది
అ ఆ
మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఇప్పుడు వినపడ్తాందా
బైటున్నవ నువ్వు
లేదు లేదు ఇంట్లోనే ఉన్న
ఏమో వాయిస్ బ్రేక్ అవుతుంది సౌండ్ ఒస్తుంది
అవునా
బయట ఉంటే ఇప్పుడు బండ మీద పోతుంటే గాలి సౌండ్ వస్తుంది చూడు
ఇప్పుడు వినపడతాంద
ఆ ఇప్పుడు ఇనింపిస్తోంది
బావి తీపించుకోవాలి తీపించుకో బావి ఉంటేనే మంచిది
అదేర చెప్పింది మా అత్తమ్మ బావి తోడిస్తా అప్పుడుంటా ఇల్లు కట్టే ముందు బావి పైకే ఉంది తోడుతామన్నారంట
ఆ
అంటే మా మామయ్య అస్సలు ఇంలేదంట మా అత్తమ్మ తుడుకులు గొడవ పడ్డాడంట అసలు ఇండ్లే అసలు ఇండ్లేదంటా తీపిత్త తీపిత్త అంటే ఇప్పుడు ఎందుకు ఆ విధం తిట్టిండంట
మంచిగా బాగా తీపించుకుంటే ఇంత మంచిగా ఉంటది వాళ్ళని వీళ్ళని ఉండదు
మా అత్తమ్మ ఇప్పుడు మొన్న వచ్చింది పండుగగా మా పడుగ ఉంటే వచ్చింది వస్తే అప్పుడు చెప్తాంది ఇక మాతోని చెప్తుంది ఇ నేను చెప్తే అస్సలు ఇంక లేదు అప్పుడు రెండ కిందికి ఉన్నాయి మనకు అందుకే వర్షాకాలం వస్తే నీళ్లు మాకు వర్షాకాలం వస్తే ఆ వాటం అవ్వే ఊరుతాయి అన్మాట నీళ్లు మంచి హౌస్ ఎప్పటికీ నిండుంటది
కానీ ఎండ కాలం తిప్పల
ఆ ఎండకాలం వస్తే ఎంత అసలు మస్త్ రిస్క్ అయితుంది ఊరికకే ఆనకు ఫోన్ చేసి బతిలాడాలి అంత అసలువబ్బవు
బాగిన్నది కాబట్టి అసలు నల్ల నీళ్ళ ఆడవా ఆడట్లే ఏమైనా ఒక నాలుగు బిందెలు పట్టి ఏమంటారు బియ్యం కడుక్కకోవడానికి యూజ్ చేసుకుంటాం అన అలా రాకపోతే ఆ బాయందదుడైనా కడుక్కుంటాం అబ్బాయిని ఎసురు పెట్ కుంటాం మాకి ఇక బాయి నీళ్ళు ఉంటాయి కాబట్టి పైన ట్యాంక్ ఎక్కించుకుంటాం పొద్దు రొండు మూడు సార్లు అయిన స్నానం చేస్తాం మేము నీళ్లు ఉన్నాయి కాబట్టి ఏమనిపయదు
అదే మగదు మస్ మొత్తమైతే ఎక్కువ నీళ్ళు యూజ్ చేయాలన్నా భయమ అవుతుంది తెలుసా
మేమైతే అడ్డ ఊరిగ వాడుకుంటాం అ తెల్సా మేము కూలర్లో పట్టుకుంటాం స్నానాలు మావళ్ళు పొద్దుగాల స్నానాలు చేస్తారు మళ్ళా మా నాన్న చి ఎప్పుడు పడితే అప్పుడు చేతనే ఉంటాడు స్హనం నేనేమో పొదగాలి అత్త సాయంత్రం చేస్తాం మా చెల్లె కూడ పొద్దుగాల సాయంత్రం చేస్తుది మా అక్క వాళ్ళు అత్తన అయితే చెప్పలేమ పోరగాళ్లు అయితే ఇండు కూడాండ నిన్నే అంత నీళ్ళు బారవదురు
ఉంటది వా నేను మా అమ్మ ఒళ్ళ ఇంటికి పోయినా అసలు అక్కడ పుష్కలంగా నీళ్లు కాబట్టి ఎంత అసలు బాత్రూమ్ లోనే కుసుంట గంటసేపు
నీళ్లు ఉండాలి దేనికైనా నీళ్ళే ఇంపార్టెంట్ ఫస్ట్
ఏదనా ఫంక్షన్ చేసినా ఏమైనా అయినా కూడా నీళ్ళు లే ఎంత గోస గోస అయిది
అమ్మో నీళ్ళతోటి ఇబ్బంది పడడము మస్త్ ఇబ్బంది
మా అత్తమా అన్నది వచ్చే సంవత్సరం వరకు చూడిద్దా అని
కనీసానికి బావి తీపించి మోటార్ పెట్టకుండనయినా సరే చేదుకున్నా ఏం కాదు ఎందుకంటే మన నీళ్ళు కాబట్టి మన ఇంట్లుంటే మనం ఎప్పుడు అంటే అప్పుడు కావాలంటే అప్పుడు చే కొనైనా పోసుకోవచ్చు సరే మోటర్ కొనేంత లేదు నాకు ఇప్పుడు అనుకుంటే ఎట్లీస్ట్ బావి తీపిచ్చుకుంటే ఆ వాటర్ చేదుకొనైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఎవరింటి పోయి ఎవరు చేదుతారు
అయిన మాకు మోటర్ ఉంది బావి దోవిస్తే ఈ మోటర్ దాంట్లోసి పైపు పెద్ద పైపు తీసుకు వచ్చి దీనికి అటాక్ట్ చేసి దాన్ని చేసినాం అనుకో పుష్కలంగా నీళ్ళు వస్తాయి ఎవరిని బతిలాడ అవసరం లేదు పొద్దుగాల అన్న పోయేటప్పుడు నల్లయనకి చెప్పే పోయిండంట అంకులు అస్సలు నీళ్లు లేవ్వు ఒక ఏమంటారు మంచి నీళ్ళైనా పట్టుకుంటాం ఒక అర్ధగంట అయినా ఇయ్యాండి అని ఒత్తిగా అట్లా చె పిండంట అప్పుడు పొద్దుగాల చెప్పినప్పుడు మళ్ళీ పాపం ఎట్లనో నీళ్ళు లెవ్వంటారు గాని ఇయ్యొచ్చుగా చేస్తా అని చెప్ పిండంట ఇక ఇయ్యనేయ్యలే మా మామయ్యకి ఫోన్ చేసినాను నేను
బానే ఉందిలే అత్తత్త
మా మావయ్య ఫోన్ చేసి అంటే మా మావయ్య అన్నాడు ఎన్ని ఉన్నాయి నీళ్లు అంటే నేను ఒక మూడు ఒడలు ఉన్నాయి అన్న మూడు ఒడళ్లు ఉన్నాయి నీళ్లు ఇప్పటి నుంచి ఫోన్ చేస్ తడు రెండు రోజులకేతాడు తే నేను అస్సలకి లెవ్వు నీళ్ళు అని చెప్పి ఏపిస్తలే అన్నడిగ ఎత్తడేవో మరి సాయంత్రం వరకు నాలుగింట ఐదు గంట వరకు ఎత్తడేవో
మా సైడ్ ఒకసారి దీ ఎండాకాలం మా బావిల నీళ్లు కూడా లేవు అప్పుడు మస్తు ఎండలు కుడుతానే అయితే ఆహా ఉన్నాయి బావిల నీళ్లు ఉన్నాయి గాని తాగడానికప్పుడు మేము హౌస్ వాటరే తాగుతాన్నం పంపునీళ్ళ తాగుతాన్నం తాగడానికి మంచినీల్లు అస్సలే లేవు ఎవ్వరం కొనుక్కొని తాగట్లే అందరం అవసర నీళ్ళ అయితే ఇగ అవసర నీళ్ళే కదా అని చెప్పి ఆయన ఎంత అన్నాగాని అస్సలు నల్ ఎయ్యని ఎయ్యలేదు ఇ తాగడానికి నీళ్ళే లేవ్వు ఇక మామమ్ మస్తుం ఇచ్చింది కద త తినాక ఆయనేంది అడిగేదని మేమేం చేసినాం మీ మాది ఇత్తడి బింది ఒకటి ఉంటే మంచిగా కడిగి బాయినీళ్లే మో ట్రే సుకొని చేదుకొని ఒడ పోసుకున్నాం ఒడ పోసుకొని అవే తాగినం తెలుస రోజు అవి తాగినంక తెల్లారి ఏసిండు నీళ్లు
అమ్మో అసలు మస్త్ ఎక్కువ చేస్తుండు అసలు దానిని అంత అనుకుంటాండో ఏమో మరి
అప్పటి నుంచి అసలు ఆయనకి చెప్పుడే లేదు మేమైతే మా చిన్నప్పుడు వేరే అంకులు ఉండే చూడు అంటే మా లైన్ పైపులు వేసింది అనమాట ఆయన చిన్న చిన్న పైపులు ఉంటే తీ ఇచ్చి పెద్ద పెద్ద పైపులు వయిచ్చిండు మనిషికి ఇంత మా దగ్గర పైసలు ఇస్తకని మాకి పైపు వయిచ్చిండు ఆయనయితే ఎట్లా మస్తు నల్లా వేసేది మళ్ళా వచ్చి ఒక రౌండ్ వచ్చి చెప్పుకుంట పోయేది అన్మాట నల్ల ఎసినం బుజ్జి నల్ల ఎసినం రా అని చెప్పుకుంటా పోయేది మళ్ళీ వేసిన్నక గం రెండు గంటలకొచ్చి సరిపోయినా లేదా బంజెయ్యాలా బంజెత్తనా అని చెప్పి పోయేది.
ఇప్పుడా ఇట్లనా నల్లెసిన నల్లెసిండని మనం చూస్కుంటే అర్ధంమైంది
ఆయనే మంచిది అప్పుడు ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు మంచిగుండే ఆయన టక్క టక్క వాళ్ళు వీళ్ళు ఏం చేసిర్రు మంచిగా పని చెత్తడని ఆయనని నల్లలా ఇట్ల ఈ పనిల్నుంచి పీకి పీకి ఇత్తే పాపం ఇగ ఆయన ఇక్కడ ఉండకుండానే ఫిలిం సిటీలా వర్క్ చేసుకుంటాడట ఆనే ఉంటడు ఆ అంకు
అయ్యో అసలు నెయి నీకు నిజంగా ఎక్కువవుతాంది
ఆ అంకులు ఉంటనయితే మస్త్ ఎత్తడు నీళ్లు అంటే మస్తు అంటే మరీ అంత కాదులే గని ఇప్పుడు కనీసం కావాలన్నా మాకు ఎయ్యరాదు నల్ల ఎయ్యి మాకిడ ఫంక్షన్ ఉన్నది మంచిళ్ లేవంటే ఎమ్మటే ఎత్తడు ఆయన ఎసి మరి ఇంటికి వచ్చి మరి వత్తానయ రాట్లేవా అని చూసిపోయేది
అదే ఇప్పుడు ఈయనకడికి కుడా ఏమన్న కావాలంటే ఇప్పుడు ఆయనకు వందో రెండో వందలో ఇత్తనే ఎతాండు నల్లు ఫంక్షన్ ఉంది ఇప్పుడు ఎయి అన్నాం అనుకో పక్క వందో రెండోందలో అడుగింట మొన్న ఇప్పుడు ఫంక్షన్ ఉంటే ఎవరో ఇంట్ల ఫంక్షనో పండగో అయింది ఆమె వచ్చి నల్ల ఎపియమని అడిగింది మమ్మల్ని మా దగ్గర నెంబర్ ఉంటదిగా ఆయనది అయితే వచ్చి అడుగుతే ఇగ మీ మా మీక్ నెంబర్ ఇచ్చి ఫస్ట్ మా ఫోన్ తో ఫోన్ చేపిచ్చినం నేనొక వంద రూపాలో రెండోందలో ఇత్త గన్ నల్లెయి అన్న అని అంట అంది ఆమె
ఆయన జీతం తీసుకుంటాండు ఇయ గిదే పరిపాలన అంటే గవర్నమెంట్ పన్ చేసుకుంటానే జీతం వత్తనే ఉంది. నల్ల తిప్పడానికి పైసల్ తిసుకుంటాండు అందుకనే మాకైతే మేమ్ ఫంక్షన్ చేసినా ఏద్ చేసినా మేమ్ నల్ ఏయ అడగనే అడగం మేమ్ తాగడాన్కి మినరల్ వాటరన్న వత్తడు మాక్ తెలిసినన్నా ఆయన ఒత్తాడు ఎన్ని క్యాన్లు కావాలంటే అన్ని క్యాన్లు దింపి పె పోతడు పైసల్ ఆడగడు ఇచ్చినప్పుడే తీసుకుంటడు మంచిగా బాయినీళ్లు కావట్టి మొత్తం పైన ట్యాంకెక్కిత్తం బకిట్లలా వాడతం వంటల్ చేత్తం ఎనకాల ప్లేస్ లో ఉంది మాకు ఎనకాల ప్లేస్ లో వంటల్ చేత్తం
మేమ్ కుడా బావె తోవ్వియాలి
బాయి ఉండాలి ఎవరికైన బాయి ఉంటే అసల నీళ్లు ఇంట్ల నీరు లేకపోతే అసలు సగం వెళితి ఉంటది ఇల్లంతా
ఏమో చూసి నాలుగింటి వరక్ ఇత్తడ్ కావచ్చు పిలిసి నాలుగింటి వరకు ఎసినా కొంచెం బెస్టే కదరా నాలుగింటి వరకు ఎస్ ఏమున్నాయి బట్టల్ మిషన్ లో ఎసుకోంట టక టక అయిపోద్ది పని నీళ్లు పట్టేడేం లేద్ నీళ్లు పట్టుకొ పట్టే ఉన్నయి డ్రమ్ములు ఉన్నయి నీళ్లు వాడుకోడానికె లెవు నీళ్లు
అవునా సర్లే మరి సూర్రాదు ఒక్సారి వత్తదెమో సరే మరి ఉంట
ఆ సరేరా